అలో
హలో
ఆ ఎన్న మడతాందా
ఆ ఇన వర్తాంది
ఏడుపు తగ్గిందా అండి
ఆహ
ఏడుసుడు తగ్గిందా
ఆ తగ్గింది
ఆహ ఆ
ఇప్పుడే తగ్గింది ఏడ్చుడు
వాళ్ళ అమ్మ రెండు సా చిన్న కింద పడి కింద పడి కింద పడి ఏడుస్తాండు కదా
ఆ
ఉహు
ఇగ లడ్డు గాడు వచ్చిండా
ఆ వచ్చిండు
అదే మిరపకాయ బజ్జీలు చేస్తా అన్నది అయితే మరి చేస్తే ఆడ పిలిచిర్ర ఏమో కొన్ని అనుకున్న
ఆ మిరపకాయ బజ్జీలు చేసిల్లు తిన్నాడు
హు
తినిపోయిండు
హు ఆళ్ల నాన్న మరి నాకు వాడు బజార్ కు పోంగా కనబడ్డాడు బండిమీద నన్ను పిలిచిండు అయితే నేను ఎనక తిరిగి చూసిన
ఎక్కడ
ఎస్ పి ఎమ్ గే గేటు ఎస్ పి ఎమ్ గ్రౌండ్ దగ్గర
ఎప్పుడు
ఇప్పుడు రా ఏడున్నరకు
ఎవరెవరు పోయిర్రు
నేను మేము ఇద్దరం పోతే పెద్ద టిఫిన్ అడుగుపో పెద్ద టిఫిన్ హు మేము జిరాక్స్ సెంటర్ కు పోంగా
హు
కనబడ్డాడు ఎస్ పి ఎం గ్రౌండ్ కాడ పిలిచిండు నన్ను నేను వెనుక తిరిగి ఇట్లా చూసిసరికి బండి ఆపకుండానే పోయి మరి వీళ్లిద్దరే కావచ్చు తండ్రి కొడుకులు
లే తండ్రి కొడుకు పోలే కొడుకు ఎట్టే వచ్చిండు డైరె
బండి మీదా
ఎందుకంటారు
సెవెన్ తర్టీకి
లేదు నేనేమో ముందు వచ్చినా ఏమని తీసుకురావడానికి నా ఎనుక నా వెనుక లడ్డు గాడు వచ్చిండు
వాళ్ళు పెద్ద బజార్ పోయి రిటర్న్వస్తా ఉండే మేము పోతా ఉండే
వాళ్ళ ఇంటి కా వచ్చిండు నేను ఆమే పోయి వాళ్ళ ఇంటికాడ కాసేపు ఉండి మళ్ళా ఇగ వచ్చేసరికి వాళ్ల ఇంటికాన్నే ఉండు
నువ్వు మళ్ళీ పోయినవా నేను అప్పుడు అన్నె కలిసింది ఫోన్ చేస్తే ఇప్పుడే దిగుతానము అక్క అన్నది నన్ను కూడా రమ్మన్నది ఇంటికాడికి నేను రాలేదు దా ఆ తర్వాత అవు తర్వాత సెవెన్ థర్టీకి మేముఅటు పోయినాం అటుపోతే పవాళ్ళు నాకు అక్కడ పిలిచిండు నన్ను నేను
లేదు వాయి రాలేదు ఒక్కడే వచ్చిండు మరి డబ్బా పట్టుకొని మే అప్పు లేదు అప్పుడే వెళ్ళిండు వేరే బండిమీద గిట్ల వెళ్ళిండు కావచ్చు
రామారావు ఫోన్ చేసిండు ఇంతసేపు మాట్లాడిండు
ఏమనాడు
ఇట్లా చేసినావు నీ తప్పు కాదా వాళ్ళు ఏమేమో ఏమేమో అనిపించ్రు
హ
నీ కొడుకు చూసుకుంటా అది అది ఇది అన్నడు ఇట్లా అన్నది మాట్లాడే పద్ద్దతి అయినా మాట్లాడే పద్ద్దతి అయితే మమ్మల్ని తిట్టే పద్ధతి అ ఒక విధంగా ఉంటంది పద్ధతి లేదు పాడు లేదు అంటే వాళ్ళకి అంత సీన్ లేదు అర అట్లా ఏంజయ్యరు అంటే చెయ్యరని నువ్వు అనుకున్నా కాదు నీదే మిస్టేక్ అంతా ఒక్క ఫోన్ అన్నా చెయవా ఎవనన్నా అడిగి ఏటన్నా పోతే మాక అన్నా చెప్పావా అన్ని తప్పులు చేసినా కూర్చుంటాం అని తిట్టింద నేను
ఆ
నాదే తప్పయింది నాదే తప్పయింది అని ఈ రోజుకి ఇరవై నాలుగు గంటలు పదిసార్లు ఫోన్ చేసి మాట్లాడదావు ఎవరోజు ఫోన్ చేయకపోతే వాళ్ళు బాధపడరా
ఎక్కడన్నాది అట
పోయిండట ఇ్యల ఏడు గంటలకు ఏడు గంటలకు చేరుకున్నాడట స్నానం చేసిన ఇగ అన్నం తింటన్నాడు
ఉ
ఆ
నా కూడ చేసిండు ఫోన్
బావకు చేసిండు బావ తీయలే నాకు చేసిండు ఇక నేను ఇ బాగానే సేపూ మరగంట సేపు మాట్లాడినా
ఆ
మాట్లాడి వాళ్ళు రేపాటు పోతారట కదా ఏ మాది వస్తు ఉన్నడట కదా లడ్డు వచ్చిందట కదా అని అడుగుతా ఉంటా అవును రా వచ్చిందని చెప్పిన
ఓ
రేపు అనీతోనీ మాట్లాడినా చెప్పిండు రేపు అత్తన్నమని ఏడు గంటలకులకు వచ్చినా పాన చిట్టి హైదరాబాద్ పోయింది వానికి ఆపరేషన్ చేయాలట మల్ల
ఆ
వెళ్త లేదట ఆపరేషన్ చేసి చెప్పిండు అని చెప్పిం ఎప్పుడు పుట్టిండు అని అడుగుతే నిన్ననే పుట్టిండు అన్నారు
ఆ
ఉ
ఇంటి కడ ఎవలెవలు ఉన్నారు
నేను అడగాలే ఎవరెవరు ఉన్నారా అని
ఆ ఎవరు ఎవరు
చిట్టి ఉన్ను వాళ్ళమ్మ అలుద్దరు పోయిన
అలా అమ్మనా అత్త అమ్మనా
అతమ్మ
అఓహ
అత్తమా లేరు ఇద్దరు పోయిందోట ఈ మా వదిన ఇంటికనే ఉన్నటు ఉన్నది
ఆ
ఊ
ఈ లడ్డు గాడు ఫోన్ చేస్తే రాలేదు రాలేద అని చెప్పి మరి
ఇప్పుడు ఏడు గంటలకు దిగిండటార
వాడు ఇక్కడ ఉన్నాగానే ఫోన్ చేశాలేడు మా ముంగట
ఏడు గంటలకు ఇప్పుడు దిగి బాబాకు ఫస్ట్ దాదపు దాని తర్వాత ఫోన్ చేసిడు తర్వాత అక్కడ మాట్లాడి రాజేష్ ఫోన్ చేసిన తర్వాత తీయకుంటే నాకు ఫోన్ చేసిండు ఇక నీకు చేసేది ఉన్నది మరి చేసిండు
నాకు చేసిండు ఫోన్ పట్టుకొని ఎందుకు వచ్చిండ అని ఏ గద్ద గడు ఫోన్ పట్కిచ్చి రెండు ఫోన్లు
అవున అవును చెప్పండి చెప్పండి వానసిమ్ ఇన దగ్గర ఉన్నదంట ఇడు లేపిండు అని నన్ను అడిగిండు అరవతిగా ఏమో రా నాకు తెలవదు అన్నాను నేను
ఉహ్
మొన్న పోయిండ బయటిలోల్లి
ఆ పోయిండ్రు
పోయిండ్రా రా బయట ఉన్నారా
బయట ఏదో ముచ్చట పెట్టి పోయిడి పోయిండేమో మేమి ఇది బయట పోలే
నచ్చినప్పుడు అలా గదుమ అలా అన్న అంతే
ఆ డైరెక్ట్ వచ్చి అడ కుర్సుటుండు కూర్సొని ఏదో ఏదో మతుకుంటాడు ఆ బా బాబా ఏమో మంచి అది ఇది అడుగుతా ఉంట రా చెప్తా ఉంటడు
ఉండేదయితే ఉండు లొల్లి చేసేదయితే పో మా ఇక రోడ్ మీద ఉన్న
తర్వాత ఏం లేదు ఆ గంజా తాగుతారు బావ కొంచెం ఇస్తారు బావ కొంచెం తాగుతారు ఇక లొల్లి షురూ అయితది
వాళ్ళ ఏమన్నా చేసుకోగానే సైలెట్గా ఉండమని హు ఆ వార తెన్నదా
తిందా ఇంకా తింటా తిన్నార మీరు
తిన్నం వాకింగ్ చేసినం
ఆ ఏం కూర
ఆ చిక్కుడుకాయ
హు కొనుక్కొచ్చిండ్రా
కొనకొచ్చినం మన ఇస్గౌ ఇస్ గౌన్ పోయి
లే అటు పోతలే వాంకిడి
రేపు పోతాడు రేపు
ఆ
గురువారం గురువారం వాంకిడి శుక్రవారం పెంచినపేట్ శనివారం సిరిపూర్ ఆదివారం కాగజ్నగర్ సోమవారం నుంచి రెస్ట్
అ హు
మార్కెట్ పోయి
లేదు ఇప్పుడు చేను పోయిడా
ఎవరు ఏ లేదు
మరి లడ్డు గనికి ఫోన్ చేసి మాట్లాడింది అయితే
ఇక్కనే వాకింగ్ చేస్తున్నావ్ చేను కు ఎందుకు పోయిండు
లేదు ఇంతకు ముందు డాడ్ డాడీ ఎక్కడ ఉన్నాడేమో అడిగినట్లు ఉన్నాడు మీరు
ఫోన్ చేసే మాట్లాడిండేమో
ఉ
ఉ ఫోన్ చేసా మాట్లాడిండు పోలే
ఇంగ రేపొద్దున్న పోతారెమో ఇగ
ఇయ్యలా నెయ్యి ఎందుకు లేదా మాల్లేద
మాల్లేదు
రేపత్తద
ఊ రేపత్తది
నువ్వు ఇంటికాన్నగ ఉన్నావంటే నిగ అప్పన్నించి నీకే ఫోన్ జేసేదాన్ని ఇంకా రె
ఊ
ఆ నువ్వు లేవ అనుకుంటాన్నా నేను వేణికి ఫోన్ జేసిన వేణి ఇన్స్టాల్ జెయ్యవే అంటే ఆ చేసింది సగం దూరం అచ్చి ఇన్స్టాల్ అయితలేదక్క అన్నది సరే అన్నా ఇగ దీంతోటి కాసింత మాట్లాడదాం అంటే బిజీ బిజీ ఏరే పాప తో ఒక్క రోజు ఉన్నవి ఎవరు మాట్లాడతారో మాట్లార్రో పోతే పోని ఉంటే ఉన్నని ఏంషాలైంది కనబడతాందా టైమ్
ఏమో నాగ్గనబడతలే ఆగు సు సూత్తానాగు ఎనిమిదిన్ ఎనిమిది నిమిషాలు అయింది
ఆ ఇంకా నాలుగు నిమిషాలు మాట్లాడతాలే
ఊ
ఉ ఈ మనలకం రాలేదా.
అచ్చండు వాళ్ళకను గూడా
మనొళ్ళకని ఏమో అనుకున్నా నేను
ఆధార్ల కార్డ్ కోసం నేను కూడా బయటకు పోలే.
ఇప్పుడు బాబూకు ఫోన్ జెస్తే ఫోన్ దియ్యలా బయటకు పోనీ నేన్ ఫోన్ జేస్తే తియ్యలేదు ఫోను
ఉ
ఉ రే పొద్దున్న ఎన్ని గంట్లవోతారు
అదే ఏడు ఏడున్నర్రకు ఎనిమిదికి
రేపు ప్రాబ్లం లేదు గాని ఎల్లుండి గదా
రేపు ప్రాబ్లము నేను ఉండ గదా నేను
ఆ
రేపు నేను ఉంటానో ఉండనొ
నువ్యాటికి పోతావ్ అన్న
ఈ వేనూకి సంబంధం జూడ్డానికి ఆల్లొత్తారు గదా
రేపే అత్తాండ్ర
రేపే వాల్లక్క బావ ఈల్లు ను ఈల్లొల్లు వాల్లొల్లు
ఇత్తారన్నారేమో రాళ్ళు
రేపం ఇంక బర్త్ డే
ఓహో ఇగో ఈవ్నింగ్ నేన్ బోతా రా
వూన విజ్ఞా ది అనుకుంటన్న
ఈవినింగే నాకు సెట్ అయితది మార్నింగే నువ్వ్ బో
ఆహ్ రేపు మార్నింగ్ ఉంటారు వీళ్ళు రేపు మార్నింగ్.
కాదు ఎల్లుండి గదా
ఊ ఎల్లుండి
ఎల్లుండి గదా మనం పుచ్చుకోవాల్సింది
మ్
మార్నింగ్ ఐతే గాదు రేపు ఈవినింగ్ నువ్వుంటే నువ్వు లేకుంటే నేనన్న బోతా ఆ
మ్మ్
అదే చెప్పిండు అయితే అప్పుడు నువ్వు అల చెప్ తిన్నప్పుడు పండుకోమను అది ఇది అంటేనే అనలేదా కరెంట్ ఉండే అన్ని ఉండే ఫోన్ ఉండే బండి ఉండే పక్కన ఇల్లు ఉన్నది
అ ఆడు పాగలోడు ఊకే ఫోనే పట్టుకొని ఉంటడు
మరి మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాకు ఏది లేకుండే మేము ఎవరి మీద ఆదార పడలేదు మా
ఆనిని ఆ నెట్ అయిపోయిందని అలా అయ్య ఫోన్ తెచ్చుకున్నాడు
రేప్ నెట్ నీకు నాకు గుండు గీకుతాడు ఇగ
జాంపేట
ఏవైన ఏసుడు లేదు దీసుడు లేదు
మ్
రేప పన్ చేత్తలేదని చెప్పాలి సెల్లు ఖరాబ్ అయిదని చెప్పాలి
మ్
ఈ అంత ఎంజాయ్ చెడి
అ
ఆ...
అంతే
గంతే ఆయనికి ఒకరోజు ఎసినా కొద్ది ఎసినా కొద్ది ఎయ్యమంటాడు ఆడు నెట్ లోనే ఉంటారు వాళ్ళు ముగ్గురు ముగ్గురు అంతే ఫోన్ ఫోన్ ఫోను నెట్ వర్సు పోయేదే జూత్త ఉంటారు
మ్ ఏ పస
తింటాండ సిద్దుగాడు అన్నము
ఆల మామ మాట్లడ్తుంది మాట్లడ్తాండు
రా
సిధూ మామ తోటి మాట్లడ్తాండు
ఆహా వీడియో కాల్ చేసి మాట్లాడతాండ అ
ఎవర్
అదే చెప్పిన నేను సిద్దుగాడు కిందపడి పోయి ఏడుస్తాండని అ పొర్లి పొర్లి ఎడు
మాట్లడత మధ్యాహ్నం